హలో
హలో నమస్తే అండి బాగున్నారా,
నమస్కారమండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మీరు ఎక్కడో ప్రయాణం చేస్తున్నట్టున్నారు,
ఆ అవునండి రేపు ఇంకా మాకు మూడు రోజులు సెలవులు ఇచ్చారు, పండుగ అని చెప్పేసి మేము ఇంటికి వెళ్తున్నాము అం సాయంత్రం కాలేజ్ అదే కళాశాల అయిపోయాక బస్ ఎక్కాము ఇంకా ఇంటికెళ్తు
ఇప్పుడు మీ గమ్యానికి ఎంత దూరంలో ఉన్నారు,
ఇంకొక నలభై నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాము,
అవునా అండి ఈ మూడు రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు
అమ్మే ఉ రేపుయితే సొంతఊరుకి వెళ్తున్నాం కాబట్టి స్నేహితులతో రేపు పొద్దున్న గుడికెళ్దామ అని చెపి వి అనుకుంటున్నాము,
అవునాండి
ఇక్కడ ఒక ఫేమస్ ఒక గుడి ఉంది అన్నమాట ప్రత్యేకమైన గుడి ఉంది మా ఊరు
ఉ అవునా
ఇక్కడికి అందరు వస్తామంటే ఇంకా రేపు వెళ్తాము అలా
ఉ
ఎలాగో మాకు ఈ పండుగ లేదు కాబట్టి మేము పెద్దగా ఏం చెయ
మీకి పండగ లేదా ఎందుకని
అది నాకు పెద్దగా తెలియదు మా పూర్వీకులు చేయలేదు కాబట్టి నేను కూడా అంటే మా ఇంట్లో వాళ్ళు
అవునా మరి పండగ లేనప్పుడు ఎందుకండి మీరు సెలవు తీసుకున్నారు,
అంటే మూడు రోజులు సెలవులు ఇచ్చినంక హాస్టల్లో ఎవరు ఉండకపోతే మేము ఎంచేస్తాం అండి మాకు మళ్ళీ ట్రైనింగ్ ఉంటే అసలే మేమ్ ములో ఫైనల్ ఇయర్ కాబట్టి మళ్ళీ మళ్ళీ మాకు టైం దొరుకుతదో లేదో తెలిదు అందుకని చెప్పేసి తీసుకొన్నాము
ఉ
ఇప్పుడైతే నేను మా చెల్లెలు ఇంటికెళ్తూ ఉన్నాము మళ్ళా తిరిగి ఆదివారంకి వస్తాము,
ఉ
ఇంకా శనివారం ఆదివారం ఏం చేస్తామన్నాది దైతే మేము ఇప్పటివరకు ఏం అనుకోలేదు
హ్మ్
ఇంగా ఏది అనుకుంటే అప్పటికి అది చేస్తామండి,
అవునా అండి నిన్నా ఇది ఎందుకో పని చేయకుండా ఉండిందండి ఈ రోజు మాత్రం చాలా చక్కగా పని చేస్తోంది, చాలా సహాయపడుతోంది, ఆ చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు ఇలా మాట్లాడం మీతో మరి నిన్న మీతో మాట్లాడతానా లేదో అని చాలా ఆందోనా కి గురియ్యాను చాలా ఆల్ ఆందోళనకి గురయ్యాను ఆందోళనలో ఉండి పోయాను ఈరోజు చాలా సంతోషంగా ఉందండి నాకి
ఇంత ఇంత సంతోషపడతారని తెలుస్తే నేను ఎప్పుడ చేసేదాన్ని ఆయనను మేం పొద్దున నుంచి ఈ కళాశాలలో
మీరు కళాశాలలో ఎలాగో బో చాలా ఆ పనిలో నిమగ్నం అయిపోయి మునిగిపోయి మునిగి తేలాడుతూ ఉన్నారు కదండి
అంటే మూరూ
థ్యాంక్యు
అదే మూడు వారాల నుంచి మాకు మంచిగా చెప్పే వాళ్ళు రాలేదు అధ్యాపకులు అ మాకు కొత్తం మంచిగా వేసినదే ఈ వారంలో వేసారు మూ డ్రోజులు మంచిగా విన్నాం క్లాసు అ మంచిగా ఉంది పర్లేదు ఆ పర్లేదు అనుకునే లోపే అందరినీ ఇంకొక ఇంకొక సెక్షన్ని తెచ్చి మా దగ్గర కలిపేశారు అయిన పర్లేదు మా సారు మంచిగానే చెప్పాడు అడిగితేనే అడిగితే ఉమ్ అడిగితేనే వాళ్ళు ఏదో సోది చెప్పారండి అది ఇది అనుకుంటు వాళ్ళక్ కు ట్రైనర్ లేరంట వాళ్ళు డబ్బులు కడుతున్నారు
మీరు వినకూడద్ దండి మీరు ఇలా చేస్తే మాకు రేపు పొద్దున్న మా భవిష్యత్ ఏమైతది మేమి ఇప్పుడు సక్రమంగా ఆ పాఠాలు నేర్చుకోకుండా దాన్ని అభ్యసించకపోతే మేము ఎట్లా న రేపు పొద్దున ఉద్యోగాన్ని తెచ్చుకుంటాము ఆ కొలువులల్లో ఆ బాగా స్థిరపడతాము మంచి జీతంతో ఉంటాము మీరు మమ్మల్న్ అందరినీ మంచిగా చూసుకోవాలి కదా మీరు మీ పని అయిపోతే సాలని అనుకోకూడదు కదా అన్నట్టు మీరు ప్రశ్నించాలి కదండి ఒకటికి రెండు సార్లు ఒకటికి ఓక్ పది మంది ఇరవై మంది ఒకటే సారే వెల్లి వాళ్ళ మీద గుంపుగా వెళ్ళి మాట్లాడాలి
అట్ల ప్రశ్నిస్త తు ప్రశనిస్తూనే మూడు వారాలలో నలుగురు అధ్యాపకుల్ని మార్చి ఇక ఐదవ వ్యక్తిని వేశారు వాళ్ళు మంచిగ చెప్తున్న టై లో ఇలా చేశారు ఇంకా పిల్ళని కూడా ఎప్పుడు సెలవులు కాబట్టి అందరుూ ఇంటికెళ్ళి పోయరండి వాళ్ళు మేము ఇంక సోమవారం వచ్చిన రోజు పొద్దున నుంచి అడిగితే ఏమైనా మారుస్తారో లేదో కూడా తెలియదు అప్పుడి వరకు మేము వేచి ఉండాలి మారిస్తే మంచిదే మేము మంచిగా చదువుకొని మంచిగా
అవునండి మంచి మంచి ఉద్యోగాలుస్ స్థిరపడి మంచి మంచి పేరు గల ఆ సంస్ స్థలో స్థిరపడాలని కోరుకుంటున్నాము
ఆ ఆ ఇంకా అండి మీరు ఏం చేస్తున్నారీప్పుడు
ఏమి చేయట్లేదండి ప్రస్తుతానికయితే ఖాళీగానే ఉన్నాను కానీ నా చర్మ సౌందర్యం కోసం మరియు ఆ కొన్ని రకమైనా ద్రవ్యాలు కావచ్చు కొన్ని రకమైన ఆ లేపనాలు కావచ్చు అలాంటివి నేను చూస్తూ ఉన్నాను ఏదైనా కొందామా అని కానీ డబ్బు లేదండి కానీ కొని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటా ఉన్నాను ఎట్లైనా కొనాల్సిందే కదా ఎప్ ఇప్పటికైనా కొనాలి కదా అని ఉద్దేశం
ఆత్ర పడకండి ఎందుకైనా మనకి సహజంగా వచ్చిండేదే మంచిద అనమాట సహజంగా లేకుండా కృత్రిమంగా ఏదనా ట్రై చేసి అంటే అట్లా ప్రయత్నించారనుకోండి మొహం పాడైపోతుంది కాబట్టి
ఇప్పుడుకి ప్రస్తుతానికి నేను ముందు నుంచి వాడుతున్నదే అండి అంటే మీకు తెలుసు కదా నేను కొద్ది రోజుల్లో ప్రయాణం మొదలు పెట్టబో తున్నాను ఆ ప్రయాణం కి ఆ సరిపడ సామానులన్నింటిని నేను ఇప్ ఇప్పుడే జమకర్చుకుంటున్నానండి ఒకటి తర్వాత ఒకటి దాని కోసము అప్పుడు కస్ ష్టం అవుతుందని చెప్పేసి ఇప్పుడు అప్పుడోకటి అప్పుడొకటి తీసి పెట్టుకుంటే అన్ని దగ్గరగా ఉంటే సులభం అవుతది నా పని భవిష్యత్తులో అనే ఉద్దేశంతో మాత్రమే నేను అది చేస్తున్నానండి
పర్లేదులేండి అయితే పోనిలేండి
ఉ కొత్త ప్రయోగాలు అయితే ఏవీ చెయ్యట్లేదండి అన్ని పాతవే అండి
ఊ అం అంతే లేండి మీరు ఇంకా ఎన్ని స ఎన్ని రోజులు పడుతుందండి మీరు ఈ సమ అంటే మీరు ఆ ప్రయాణాన్ని మొదలుపెట్ డానికి
అది నాకు కూడా తెలియట్లేదండి నాకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ వాళ్ళు ఏవని సమాచారం కూడా ఇంకా పంపలేదండి ఆ సమాచారాన్ని పంపిస్తే ఎప్పుడెప్పుడు ఆ సమాచారం వస్తుందా ఎప్పుడె ప్పుడు మేము అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతామా అనే ఆతృతతో, భయంతో, ఆందోళనతో అన్ని రకాల ఆ భావోద్వేగాలతో సతమ్మతం అయిపోతున్నామండి ఇక్కడ
పర్లేదులేండి మంచివి జరగాలంటే కొంచెం చాలా సమయం ఏ పడుతుంది కాబట్టి మీరు కూడా ఉంటే మంచిదే వస్తుంది అంతవరకు వేచి ఉండండి మంచిగా అన్నీ వస్తాయి జరుగుతాయి
ఒంటరిగా ఉండడం అంటే ఎంతో పిచ్చి పట్టి పోతుందండి ప్రశాంతత లేకుండా అవుతోంది వాళ్ళు ఏదో ఒక సందేశాన్ని మాకు పంపించగలిగితే మేము ఆ సరే ఇప్పటికెళ్తాం అప్పటికెళ్తాం అనే ఉద్దేశ్యంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంట టామండి ఇప్పుడు ఏమి అర్థం కావట్లేదు
అలా ఒకసారి సమాచారం పంపించారంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటారు కాకపోతే కొంచెం సమయం ఎక్కువ పడింది తది మంచిగానే మీరు అందులోకి వెళ్ళి స్థిరపడతారు
అవునండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మంచిగా ఉంటారు కదండీ అక్కడంతా మోరటగా అయితే ఉండరు కదా అందుకోసమే అన్ని రకాల వస్తు వస్తువుల్ని నేను ఇప్పటికే ఇప్పుడే సమకూర్చుకుంటున్నానండి అక్కడ తక్కువగా ఉండకూడదు మంచి కనపడాలనే ఉద్దేశం శం తో
అంతేలేండి అంతే ఇట్లా ముందు జాగ్రత్త చాలా మంచిదేను అన్ని ముందుగా చూసుకోవడం అక్కడి పోయినాక ఇబ్బంది పడకుండా అదే మంచి ఉపా ఉపాయం కూడా మీరు మంచి చిగా ఉండాలంటే అక్కడ
ఒకేసారి కొనుగోలు చేయడం అంటే అది భారీ మొత్తం అవుతుంది కదండి అప్ ఇప్పుడు ఇబ్బంది అయిపోతుందండి ఇదే అప్పుడు ఒకకటి అప్పుడు ఒకటి అయితే చిన్న చిన్నగా పెట్టుబడి చిన్న చిన్న డబ్బు ఖర్చు పెట్టడం కాబట్టి
దాంతో పాట్ అంతలేండి దాంతోపాటి దానికి ఇంకా ఏమేమి నైపుణ్యాలు అవసరమో ముందుగా చూసుకు కొని ఆ వాటిని కూడా ఒకసారి నెమరు వేస్తూ ఉండండి లేకపోతే మర్చిపోయాక అక్కడికి పోయాక చాలా కష్టపడతారు మీరు
అవునండి అలా నెమరు వేసుకుందామని చదువుకుందామని పుస్తకా పుస్తకాలు తెరిచినా ఇంకా ఏమన్నా దానికి సంబంధించినవి చూద్దామన అనుకున్న కూడా ఎందుకోనండి ఏకాగ్రత అసలు ఉండడం లేదు పనికిమాలిన పనులు చేయమంటే మాత్రం చాలా బాగుంటుందండి ఏం చేసేది మీ దగ్గర ఏమన్నా సలహా ఉంటే ఇవ్వండి నాకి
చెప్తున్నానండి రోజు దానికోసం ఒక అర్ధగంట కూర్చొని ధ్యానం చేయండి ప్రశాంతంగా ఉంటుంది మనం శరీరం మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది కొంచెం నీరు రిలాక్స్ అయినట్టు ఉంటుంది మెదడుకి కొంచెం పని పెట్టినట్టు ఉంటుంది
అవునండి దానికి కొంచెం ప్రశాంతత పాపం అన్ని కావాలి కదండి ముందుగానే నేను దాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను బాధ పెట్టేస్తున్నాను చాలా సతమతానికి గురి చేస్తున్నాను నా చుట్టూరా ఉన్న సందర్భాలు సమయాలను బట్టి దాన్ని ఇంగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను
అన్నిటిని అధిగమించాలంటే మనం ముందుగా బలంగా ఉండాలండి
అవునండి మానసికమైన బలం చాలా అవసరం అండి దీనికి
మానసికంగానూ ఉండాలి శారీరకంగానూ ఉండాలండి రెండిటిగా బలంగా ఉండా అంటేనే మీరు కొంచెం ఆ అంటే దాన్ని తట్టుకోగలుగుతారు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలుగుతారు అప్పుడే మీరు అన్నిటినీ తట్టుకొని నిలబడి తేని
ఉమ్ అవునండి ఎందుకు ఎదుకండి హాస్యానికి గురవుతున్నారు మీరు
ఆశ్చర్యం కాదండి ఇక్కడ ప్రయాణంలో చిన్నపిల్ల ఉన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళు నవ్వుతుంటే
అవునా అండి నేను ఇంకా ఏమనుకున్నాను అంటే మీరు మాట్లాడుతున్న ఈ స్వగ్ స్పష్టమైన భాషను చూస్తి పర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా అంటే వింతగా విచిత్రంగా ఏంటిదా ఇలా మాట్లాడుతుంది అని చూస్తే చుస్తున్నారేమో అందుకే మీరు నవ్వుతున్నారేమో అని అనుకుంటున్నానండి నేను
ఆ అంతా లేదండి ఊరికి చిన్న పిల్లల గురించే మాట్లాడుతున్నాము మీరైతే ముందు ధ్యానం చేస్తూ వ్యాయామం చేస్తు ఏకాగ్రత పెంచుకోండి
కాదు మీ చెల్లెల్ నవ్వుతుందా అండి
ఏ పెద్ద మేడం
హాలో
అవునండి చెప్పండి ఇంకా ఇంకా బోంచేసారా ఇప్పుడు
చెప్పాలండి మీరే మీ చెల్లెల్ గారు మిమ్మల్ని హాస్యానికిగురి చేస్తున్నారా అండి
అవునండి అంటే ఇప్పు ఇప్పుడి దాకా తను పాటలు వింటూ ప్రయాణం చేసింది గం సౌండ్ ఎక్కువ వస్తంది చూసుకో
ఇప్పుడు మీ గొంతు స్వరాన్ని విని మీ మాటల్ని వింటోందేమో అతను కూడా
అవునండి నువ్వు నోరు మూసుకోన్
ఉ నేనూ అంటే అడిగానని చెప్పండి తనకి
కచ్చితంగా చెప్
సమయం వృధా అయిపోతుందండి మీరు హాస్యానికి గురి కావద్దండి
లేదండి నేను మళ్ళీ ఇంటికి చేరుకున్నాక ఇన్
ఉహు
తిరు కో
సరేనండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి
ఓకే అండి ఉంటా
ఆదివారానికి వచ్చేస్తారు కదండీ
ఖచ్చితంగా అండి ఆ రోజు సాయంత్రం బయలుదేరి వచ్చేస్తామండి మేము కళాశాలకి
సరే అండి నేన్ కూడా దా అప్పటికి ఉంటానండి ఆ బా ఉండానండి హాయ్ ఆ
హాయ్ చెప్పకూడదు తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్నా చెప్పండి